హలో
ఆ ఏంటి
హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి
గుడ్ ఈవినింగ్ బాన్నారా
ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి వర్షం మ్ చేయ లండి ఇంకా వర్క్ చేస్ కానీ
అంటే డిన్నర్ ప్రిపేర్ అయ్య అన్ ప్రిపేర్ చేసారా అండి
చెయ్యలేదండి ఇంకా పెట్టాలి కొన్నిరు అయితే తే రైస్ పెట్టుకోవాలి ఉమ్ ఉమ్
రైస్ పెట్టాలంటరు కర్రీ అయిందా అండి ఆ రైసే పెట్టానండి కర్రీ ఉంది మార్నింగ్ది రైస్ పెట్టాను రైస్ పెట్టా మళ్ళీ ఊర్లో ఎవర్ రు బర్డే ఉంట్ ఆ పాప బాబు స్నానం చేపించే వాళ్ళని మా ఆడబిడ్డ వల్ల బాబుది బర్త్డే ఉంటే ఆ మా పాప మా బా మా ఆడిబిడ్డ వాళ్ళ బాబుతో బర్త్డే ఉంటే అటు ఎళ్ళారు
అవునా మీరు వెళ్ళలేరా
ఆ అవును ఆ వెళ్తా అంటే వెళ్ళారు మేము వెళ్ళా లి ఇంకా అరేంజ్ చేస్ స్తున్నారంటే ఆ డెకరేషన్ ఉంటాయండి వెళ్తా వెళ్తా ఉన్నారు ఇంకా ఇక్కడే పక్కన్నె
పక్కనేనా
పిల్లలు ఎళ్ళారు
ఇం
పిల్లలు వెళ్ళారు
ఉమ్
పంపించాలి
అవును ఇంక అక్కడేనేమో డిన్నర్ ఇంక అక్కడేనేమో
ఆహా ఏమో ఆ ఇంట్లో కూడా చేసుకున్నా నేను ఇంట్లో తింటాం మేము అక్కడ ఒకవేళ పిల్లలు తినమంటాం
అవునా బడ్డే పార్టీకిలి న్న ంటిడి
ఆ అంటే పిల్లలు ఉన్నారు కదా ఫోర్ మెంబర్స్ అక్కడే అంటే కొంచెం ఎం వాళ్ళకి కూడా ఏమనుకుంటారని
ఇబ్బందా ఓకే ఓకే ఉమ్ హు హు
అంటే కొంతమంది అనుకుంటారు కొంతమంది అనుకోరు కదండి
అవును అవునవును
వేళ్ళే సి వస్తా ఏముందండి మీ దగ్గర వెదేర్ చేంజ్ అయిందా అండి కూల్ గా బాగా
ఇద్దరు చేంజ్ అయిందండి వర్షం పడుతుంది
మా దగ్గరమ్ మబ్బు ఉంది మబ్బు ఉంది ఇంకా లేదు గాలి వస్తుంది
ఉ అవును
గాలొస్తుంది ఓ ప పడేటట్టు ఉంది ఇంక లేదు
అదే ఇక పడతది ఇగ గాలి వస్తది కదా స్టార్ట్ అయితది ఇగ నైట్ లో ఎక్కువ పడుతుందండి మా దగ్గర అవును ఫస్ట్ ఇంగ గాలోచ్చేసి
ఆ గాలి గాలి రావడం మా దగ్గర గాలి వస్తుంది గాలి వచ్చాక కరెంటు పోతుది పవర్ కట్ అయితే ఆటోమేటిక్ గా గాలి వస్తే ఇం కొంచెం పవర్ కట్ అవుతుదిదా రావడం ఆ వర్సం స్టార్ట్ అవుతుది ఈ రోజు మార్నింగ్ వచ్చింది వన్ అవర్ వచ్చింది అంతే మత్త మత్త వె మార్నింగ్ నుంచి కొంచెం కూల్ గానే ఉంది ఎండేం లేదు
హ కొద్దిగా వచ్చిందండి ఎండా మీకు రాలేదా
ఆహా లేదు లేదండి మా దగ్గర రాలేదు అస్సలు ఇక ఇ ఏమంటారు ఇదేమో మాసం అంటారు కదా
ఉ అవునువును ఏమో మది ఏం మాసం అంటారు తెలిదు నాకు
ఏదో అంటారు మొత్తానినికి అయితే దీని దీని తర్వాత శ్రావణ మాసం వస్తుంది ఇది ఆ చెడ మాసమే అంటారు
ఆహా ఆగస్ట్ లో కదా ఆ చెడమాసం
ఆ
ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయిందా సేడ
ఇంకా లేదు ఇక స్టార్ట్ అయితే నెక్స్ట్ మంత్ అగస్ట్ స్టార్ట్ అయితుదిగ అంటే సమ్మర్ లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత జూన్ జులై నుంచి
ఆ షడమాసం అవునువును కరెక్టే శ్రావణ మాసంలో ఇంకా మీరు పాటిస్తారా ఆ కార్తీక మాసంలో పాటిస్తారా ఆచారాలు ఉంటా కద కొన్ని
ఆ అంటే కార్తీక మాసంలో శివునికి ఎలాగో శివాలయంకి వెళ్తారు కదారు అండి పూజలు చేస్తాం కదా
అదే చేస్తారు గాని కొన్ని అంటే శ్రావణ మాసం మొత్తం నాన్ వెజ్ తినొద్దు అట్లా ఉంటుంది కదా అట్లా తినారు పూజలు మార్నింగ్ ఎ లేసి చేస్తుంటారు
పెడతాం గాని జెన్స్ ఉండరూ కదా కొంతమంది ఉండలే మీరు మనం ఉంటాము
వచ్చినట్లే ఇంకా అసలే ఉండలేడు మనము అందరు పాటిస్తే మన ఇల్లు అదే ఇంట్లో అందరు పాటిస్తేనే మనం ఆచారం మంచిగా అనిపిస్తది చేసిన
చేసిన దానికి కూడా
ఫలితం ఉంటది ఉ అందుకే నేను కూడా ఏ ఆచారం పాటించ నండి ఒక శనివారం ఆ శనివారంము సోమవారాలు తినను వాళ్ళ ఇష్టం ఇంకా తింటే వాళ్ళ ఇష్టం ఇంగా అదొక్కటి చేస్తూ ఉంటాను ఇంగ
మా దగ్గర మాకు కూడ అసలు చెయ ఉండడు అన్న అటు ఇగ శనివారం ఆదివారం ఏది ఉండదు అన్ని నేను ఉంటా వాళ్ళు తినేటోల్ని మనం తినము కదా ఎందుకు తినకుండా ఉండాలి అంటారు వాళ్ళనుంచడం ఎందుకునేసి వాళ్ళకి వాళ్ళు తింటారు
హు హు
ఫ్రైడే మండేే
సాటర్డే
ఆ సాటర్డే
సాటర్డే కూడ నా మీరు
అవునండి
అవునా ఇంకా మీ ఇంటి దేవుడు ఎవరండి
ఆవులమ్మ
నాగులమ్మన అయితే నాగుల పంచమి చేసుకుంటారమ్మ మీరు ఎక్కువ
ఆ మా విలవేలుపు నాగులమ్మండి మీ ఇంటి దేవుడండి
వెంకటేశ్వర స్వామి అండి వెంకటే శ్వర స్వామికి శనివారం అందుకే శనివారం రోజు ఉంట కానీ మొన్న తిరుపతికి వెళ్ళానండి దర్శనం చేసు డానికి అస్సలు టికెట్లు దొరు లేవు జనం అయితే టూ మచ్ ఉన్నారండి తిరుపతిలో ఈసారి దర్శనమే చేసుకోకుండా
ఈ సారి బాగా వెళ్తున్నారండి చాలా మంది తిరుపతికి వెళ్తున్నారు
హ ఈసారి ఉన్నంత జనం ఎప్పుడు చూడలేరాట అసలుకి అంతమంది జన మఠ టూ తీ డేస్ టూ టూ డేస్ అట్లా పడుతుందంట ఫ్రీ టికెట్ అది టికెట్ బుక్ చేసుకోకుండా వెళ్తే
అవునా
హు టూ డేస్ ఇక్కడ నుంచి మనం టికెట్ మనం చేసుకుని దర్శనం టికెట్ అవన్నీ చే
తీసుకొని పోతే పోని అక్కడ వెళ్ళ అక్కడికి వెళ్ళాక ఫ్రీ దర్శనం అని ఇంకోటి లైన్ ఉంటదట్ట కదా అలా అవుతుందట
క్యూ క్యూ లైన్ ఉంటంది కదా అక్కడ
మ్మ్ చాలా పెద్దగా ఉంటందట కదా
వెళ్ళలేదండి తిరుపతి ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు తిరుపతి
మీరు కూడా వెళ్ళలేదా నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను సెవెంత్ క్లాస్ లో అట్లా ఇట్లా వెళ్ళను అది బాగా గుడుతుండిపోయింది నాకైతే
భద్రాచలం ఉంటది శ్రీరామనవమి జరుగుతుంది నవమి రాములు వారు అమ్మ వాళ్ళ సైడ్ అక్కడ ఆటు వెళ్ళానండి అక్కడ కూడా నవమి టైమ్ లో ఫుల్లు రష్ ఉంటది అక్కడ
శ్రీరామనవమికి శ్రీరాములను చూడడానికి బోట్ లో వెళ్ళాలా
ఆ అందులో బోట్ లోనే చేస్తారు చేసి ఆ బోట్లో అక్కడ గోదారి ఉంటది కదండి అందులో ముత్యాల హంస ఉంటది ఆ ఆహంశ లో దేవుళ్ళని అందులో ఊరేగిస్త రంటా ఊరేగిస్తారన్నట్టు
మ్మ్ హ్హ్
అక్కడ ఊరేగించి ఆ చూసా అండి మాకి దగ్గరే ఉంటది మా విలేజ్ కి అంటే అమ్మ వాళ్ళ విలేజ్ కి దగ్గర నవమి
అవునా పాపికొండలు అవన్నీ చూసారా ఈసారి మేము అక్కడికే వద్దామని అనుకున్నాము ఆ ఈసారి మేము పాపికొండలు చూడ్డానికి వద్దామనే సరికే అక్కడ క్లోజ్ చేసి అన్నట్టు విన్నాము అందుకే
ఆ వర్షాలు పడ్డాయి కదండి ఆ క్లోజ్ చేశారంట
మ్మ్ పాపికొండలు క్లోజ్ చేసిండ్రు అంటే అంత లాంగ్ వెళ్ళి ఎందుకు అనేసి మేము ఇక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్తే ఇక్కడ దర్శనం దొరకలేదు వేరే ప్లేస్ ఇక చెన్నై బీచ్ కి వెళ్ళినాం ఇంకా చెన్నైకి
అంతే ఆ అవునా అంత కష్టపడి వెళ్ళి దొరకలేదా అండి
అవును అందుకే అమ్మా వర్షం మ్మ్ హ్ ఇంకా అండి మీరూ ఎక్కడికి వెళ్ళలేదా
ఆ లేదండి ఎక్కడికి వెల్లలేదు మ్యారేజీలుండే మా మరిది వాళ్ళ అంటే మా మామ వాళ్ళ అన్నదమ్ముల పిల్ల మ్యారేజ్ ఉంది రేపు ఒక ఇవాళ రేపటి నుంచి ఒకటి స్టార్ట్ అవుతది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది
మ్మ్ హ్హ్
అమావాస అనేసి ఈ రోజు స్టార్ట్ చేశారు అన్నట్టు ఉండి ఉండి అమావాస రోజు స్టార్ట్ చేయడం మంచిది కాదు కదా అనే శుభకార్యం కదా అని ఈ రోజు స్టార్ట్ చేసారు ఇవాళ బియ్యం చేయడం అల్లం అవన్నీ
మ్మ్ హ్
ఈరోజు చేశారు చేసే వచ్చాం మార్నింగ్ మార్నింగ్ చేసామండి
మ్మ్ హ్హ్ హు హు హు మార్నింగ్ చేసేసారు అయితే రేపటి నుంచి బిజీ అనమాట
ఆ లేదండి నాకు వేరే చిన్న ట్రైనింగ్ ఉండే ఆ ట్రైనింగ్ వెళ్ళాలి అంటే ఇట్లా మహిళా సంఘంలో చిన్న వర్క్ చూస్తుకున్నాను
ఆ అవునా రెగ్యలర్గనేమో
ఏ వర్కు వర్క్ చేస్తా చేయడం కోసం చిన్న ట్రైనింగ్ ఉంది ఫోర్ డేస్ ట్రైనింగ్ ఈవినింగ్ ఉంది
హలో ఆ వెళ్ళాలి ఆ మ్యారేజ్ ఆ
ఎవరు
వెళ్ళాలి మ్యారేజ్ కు ఉండను అంటే మ్యారేజ్ కు ఉండను
మిగిలిన టైమ్ లో మిగిలిన టై లో చూసుకుంటారేమో
ఆ
ఉ మీకు దగ్గరోళ్ళేనా
ఆ లేదు లేదండి కాదంటే మా ఇంటి పేరు గల వాళ్ళు అన్నట్టు మాకు దగ్గర వాళ్ళు కాదు
అట్లానీ కాదండి మీ వాళ్లే ఇల్లు మీకు దగ్గరయినా అంటున్నాను
ఆ పక్కనే అండి పక్కనే ప పక్కనే ఆ ఇదే ఊరు పక్కన మా ఇంటి పక్కన అబ్బాయిది అమ్మాయిది మా పక్క పక్క ఊరు పక్కా ఊర అన్నట్టు అమ్మాయిది ఆ అమ్మాయిది పక్క ఊరు అబ్బాయిదేమో మా ఊరే మా అమ్మాయి ఇంటి పక్కన నేనండి
సొంత ఇంట్లో మ్యారేజ్ అయితే ఎంత బాగుంటది కదా బాగు వాళ్ళది కాకుండా మన ఇంట్లో వాళ్ళది అది వాళ్ళది మ్యారేజెస్ అయితే మన హడావిడి బాగుంటది అసలుకి
ఆ